ప్పండి
మీరున్నారా మహిళా సంఘంలో
మహిళా సంఘంలో ఉన్నం.
ఏమైన్న లోనెత్తుకున్నారా.
లోన్ దీసుకున్నం మనిషికి అరవై వేలట్ల ఒచ్చినయి.
ఫస్ట్ లోన సెకండ్ లోన థర్డ్ లోనా.
సెకండ్ లోన్.
ఫస్ట్ లోన్ ఎంత తీసుకున్నరు.
ఫస్ట్ యాభై వేలు తీసుకున్నం.
మ్మ్ ఎన్ని సంవత్సరాలు కడతారు.
మూడు సంవత్సరాలు.
ఎంతా నెలకెంత కడతవ్.
పదిహేనొందలు కట్టినమ్ అప్పుడు.
పావుల వడ్డీలొస్తున్నాయా.
ఆ ఓస్తున్నై. ఇప్పుడు అరవై వేలు ఒచ్చినయి మనిషికి అరవై నాలుగు వేలు అట్లోచ్చినాయి. ఇప్పుడూ ఇరవై ఒక్క ఒంద కడుతున్న నెల నెలకి.
అరవై నాలుగు వేలకు ఇరవై ఒక్కవెయ్యి గడుతుర్ర.
ఇరవై ఒక్కవెయ్
ఐదో తారీకు రాగానే కట్టడమె.
మహిళా సంఘం పైసలేం చేసార్ మరి.
చిల్లకల బోరేస్తే ఆ బోరుకు వెట్టిన్రు.
బోరెఇంచిన్రా
బోరెయించినమ్
ఏమన్నా పంట పెట్టిర్ర మరి బోర్ ఎయించి
పొలమేష్నం పొలమే
అంటే యాసింగి వానకాలం పంట వస్తదా
ఒస్తది
అబ్బో అంటే పొలం ఇక్ అక్కడనా
కర్విరాల దగ్గర
ఊరి పేరు గుడ చెపోద్దు
హ్మ్
ఓకే అంటే ఇక్కడ్నుంచి వెళ్ళి చేస్తారా లేకపోతే వాళ్ళు జూసుకుంట్రా ఇక్కడి నుండి వెళ్ళి మీరు జేస్తరా, లేకపోతే వాళ్ళు చూసుకుంటరా
వాళ్ళు జూసుకుంటరు వేరే వాళ్ళకి కౌలుకిచ్చినమ్ వేరే వాళ్ళక్ కౌలుకిచ్చినం
అవునా
వాల్లే జూస్కుంట్రూ కౌలు తొమ్మిది వేలు, పదివేలు అట్లిస్తరు
డబ్లిస్తరా, వడ్లిస్తారా?
డబ్బులు, మన ఇష్టం వడ్లు అడుగితే వడ్లిస్తరు. డబ్బులడుగుతే డబ్బులిస్తరు
ఉమ్ హ్
ఎక్కువ డబ్బులే ఇస్తారు
తోటలు మిర్చీలు అటు సైడ్ పెట్టలేదా
మీర్చీ ఈసారి తక్కువేసిర్రు ఇక్కడ ఎళ్తము మిర్చి ఏరడానికెళ్తము. టూ డేస్ ఎళ్ళిన టూ డేస్ ఎల్తే రోజుకి నాలుగు కిలోలట్లా పెట్టిర్రు మిర్చి
ఉమ్
రెండ్రోజులకు ఎనిమిది కిలోలొచ్చినయి
ఉమ్ అమ్ముకుంట్రా కారం బట్టిచ్చుకుంట్రా
కారం పట్టీయడమే అమ్ముకోవాలంటే చానా రోజులు పోతే అమ్ముకోడానికవ్వు కనీ ఈసారి తక్కువేసిర్రు తోటలు
ఉమ్
తక్కువేయడం వల్ల పోలేకపోయినా
మరీ ఈసారి ప్రభుత్వం కొంచెం ఇబ్బందుల పెడతాంది కదా మరి మీ ఖర్చులక్ ఇబ్బంది ఏమన్నుందా, బానే ఉందా?
ఇబ్బందిగనే ఉంది
రేట్లు ఇప్పుడు గోల్డ్ కయినా
దేనికైనా రో రేట్లు పెరిగినయి
ఉమ్ హ్
చానా కష్టం అయితుంది గడవడం
ఉమ్ మరి ప్రభుత్వం ఇట్లా ఎందుకు చేస్తాందీ, మరి ఎందుకు ఇట్లా?
ఎందుకు జేస్తుందో ఏమో రేవంత్ రెడ్డి అట్ల జేస్తుండు దేనికి రేట్లు పెంచి ఇండు పేదోళ్ళు ఎలా బతుకుతరని ఆలోచనలేనే లేదు
ఇటు రైతు బంద్ వేస్తారని రైతు బంద్ వేస్తలేడు ఆయన వచ్చి రెండు సంవత్సరాలు ఒక్కసారేసిండు నాలుగు సార్లు పడే డబ్బులు ఒక్కసారేసిండు
ఏస్తాను వేస్తానని చెప్తూరు కదా
కళ్యాణ లక్ష్మి అన్నారు అది వస్తుందా కళ్యాణ లక్ష్మి
కళ్యాణ లక్ష్మీ ఏం వస్తుందో తెల్వదు ఇగ
హు మ్మ్ ఇటు కేసీఆర్ కిట్లు అని అప్పుడు ఆయన కిట్లు పెట్టిండు ఆ కిట్లు లేకుండా పోయినయి
అన్ని పోయినయి రేవంత్ రెడ్డి వచ్చి అన్ని పోయినయి
మరొక హోదాలుండి ఏమి చూసుకోకపోతే
మహిళలకు ప్రతి మహిళకు కి ఇరవై ఐదు వందలు వేస్తానన్నాడు అది వేస్తలేడు
మహిళా సంఘం తరపు నుంచి అని కూడా అట్లా కూడా చెప్పి మహిళా సంఘంలా పేరుండాలి పేరుండేనే ఒక సభ్యురాలకు ఇరవై ఐదు వందల ఆట చేసుకోవాలి చేసుకోవాల అని అప్పుడు అన్నారు
ఏది లేదు
శారీస్ కూడా సంఘంలో ఉన్న వాళ్ళకే శారీస్ ఇచ్చుడు అన్నాడు
అలా లేదు ఇలా లేదు ఏది చేయలేదు ప్రజలను మస్తు ఇబ్బంది పెడుతున్నా
మస్తు నష్టపోతుర్రు జనాలు
హుమ్ వాళ్ళు గుడిసెలు వేసుకుంటే గుడిసెలళకి వెళ్లి కూడా వాళ్ళనిు ఉండకుంటే ఇలా కొట్టేస్తాడు
ఇంత ఘోరం చేసి
కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది
పరిపాలన అటు మిషన్ బగ రాదా నీళ్ళు వస్తున్నాయా
రావట్లే ఇక్కడ రావట్లే
అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కూడ రాలేదా
అప్పుడొచ్చినయి
అంటే ఈయన వచ్చినా కాంచీ బంద్ చేసిండ అన్నట్ట అటేమన్నా రోడ్లు కాంట్రాక్ట్లు పట్టి నడుస్తున్నాయ
తుంగతుర్తిలో నడుస్తుంది
పక్కుర్లో నడుస్తున్నాయా
ఊర్లో నడుస్తుంది
అంటే అక్కడ లేదా మరి సీసీలు ఇట్లా ఏమి పోస్తలేర
వోస్కలేరు
మ్మ్ రేషన్ బియ్యం వస్తున్నాయా
రేషన్ బియ్యం వస్తున్నయి నలుగురికి వస్తున్నయి మాకు
మ్మ్ ఇచ్చార ఇ నేల
ఇచ్చారు తెచ్చా
సన్నా అయి వస్తున్నాయ దొడ్డుయి యా
సన్న బియ్యమే
మ్ తింటున్నారా మూత్త
తింటున్న
దొడ్డు బియ్యాన్ని సన్నగ చేసి పంపిస్తున్నా అంటున్నారుగా
అవును నిజమే
మరి రైతులు పండించే వడ్లు అన్ని ఎక్కడ పోతున్నాయి మరి ఈయనట్ ఏం చేస్తాండు అసల్
వతుండో ఏమో అన్ని విధాలుగా జనాలు నష్టపోతుారు మోసం చేస్తుడు రేవంత్ రెడ్డి
ముసలిళ్ళలకు పించిన పైసలు కూడా నాలుగు వేలు నాలుగు వేలు
ఇస్తానే ఇస్తలేడు
అది రేవు వచ్చే నెల వచ్చే నెల వచ్చే నెల అని ఎప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది అందరు వాళ్ళ పనికి వెళ్తారా
ఈసారి పెట్టించుకోవాలి కరువు పని లేదు
ఇప్పుడు రాలేదా
కార్డు రాలే పెట్టించిన కాని రాలే
మా దగ్గర ఇక్కడ ఇక్కడ వంద రోజల పని పోతే కూడా డబ్బులు పడక అట్లా కూడా వెళ్తలేరు
పడట్లేదా
మ్మ్ హ్మ్
ఎందుకోసమో
పైన గవర్నమెంట్
అ
అట్లనే ఎవరు ముందుకు వస్తలేరు హ్మ్ రకరకాల తిప్పలు అయితుంది జనాలకు ఇబ్బంది ఇంకేంటి
చెప్పాలే ఏంటి విశేషాలు
ప్రతి రోజు కూలిపానికి వెళ్తారా
వెళ్తాం
కూల్ ఎంత అక్కడ
మూడు వందలు పూలు చేసుకుంటేనే బ్రతకగాలం
మ్మ్ అంటే పొల్లం పన్లోకి వెళ్తారా మన గడ్డ మీది పనలేక
బయట పనులకు పత్తి ఏరడం మిర్చి మిర్చికి అటు ఇటు వెళ్దాం
మ్మ్
నిండా తల మస్తు ఇంటి దగ్గర
హ్మ్ ప్రతి రోజు రోజు కూలే ఇస్తారా లేకపోతే ఒక్కసారి ఐద రోజుల ఒక్కసారి ఇస్తారా
అ ఐదు ఆరు రోజులకు ఒకసారి ఇస్తారు
అట్లా ఇస్తే మీకు ఇంట్లో వెళ్తుదమ్మాయి
వెళ్ళినా వెళ్ళకున్నా ఎళ్ళ తీసుకోవాలి
మరి గవర్నమెంటట్ ప్రతిదానికి రేట్లు పెంచుతుంది కదా మరి పోదు నాక కులీ వేటళకి రేటు పెంచకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు
పెంచట్లేరు పెంచమ అనే అన్నాగిన పెంచట్లేరు మాకే లాస్ వస్తుంది అంటారు
పంటకు రేట్లు లేదమ్ మరి
పంటలకు రేట్లు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి
అంటే రైతులకు పంటకు గిట్టుబాటు లేకనే కదా చేసుకునే కూలి వాళ్ళకు కూడా డబ్బు లేకపోవడం పొలానికి మందు వేసారా మరి లాస్ట్ మంత్
వేసాను
పొట్టకొచింద
పోట్టకు రాలే ఇంక లేటుగా వేసాం లేటుగా పొలం పెట్టినాము
ఆవును
కొంచెం వెనుకపోయింది
ఉ ఒక్కటేనా ఊరు మొత్తము
అదొక్కటి కొంతమంది కొంతమందికిను వెనకకువేసిడు
ఉ వాటర్ తో ఏమైనా ఇబ్బంది ఉందా మీకు
ఏమి ఇబ్బందిలేను పొలంలోనే బోరు ఉంది ఆ బోరు నీళ్ళే వస్తాయి సరిపోతాయి పొలానికి
ఒక్క బోరు ఎన్ని ఎకరాలకు అందిస్తాది
ఒక్క బోరు ఎకరం ఎకరన్నరకు
ఉ
కోమిస్త
ఒక బోరు ఎకరం ఎకరన్నారకి అందిస్తాదా
ఎకరానికే